చెప్పజ టాపిక్ బాగున్నా అండి మీరు బాగున్నారా హా లంచ అయిప్ అే మీ ఇంట్లో ముచ్చట్లు టాపిక్ వచ్చేసి ఏ అదే ఇంట్లో ముచ్చట్లండి ఇంట్లో విశేషాలు చెప్పం హా మనింగ్ న నైన్ కి బయలుదేరితే అ లేట్ అయిందండి ఇగా నైన్ థర్టీకి వచ్చిన
ఓకే ఓకే ఇకా
టన్న అయింది ఆఫీస్కి వచ్చే వరకి ఇలా ఓ అంతేకిన్ ఏం చేయలేండి ఇప్పటిదాకా లంచ్ చేసాం అదేదో బెల్పూరిన్న
బ ఏంట అండి అ వెరైటీ ఏంటి ఎంత ఎలా తయారు చేస్త ఎదసా
ఆ లేదండి గ్యాప్‌చప్ ని ఇట్లా వేస్తారువా ఆ హమ్
మళ్ళీ బ్లాక్ అది సంమ్ అద ఏంటి కొత్తిమీరు
చవట్లా ప పడి ఇతారా అండి
ఆ ఇేస్తారంండి సాస్ వేస్తారు దాంతోనే టేస్ట్ మళ్ళీ పెరుగు కూడా ఇస్తారు
మరి వలే కదండి మాకు పెరుగు కూడాడ వలేదు హమ్ సాస్ యలే పెరుగు యలే యలే కోతిమీర ఓడ ఇస్తారంండి కొందరు ఇన్ని ఏర వయ్యాల ఇంకోసారి ఆర్డర్ పెట్టొద్దు ఇ్య తెచ్చుకోవాలి
అంతే అంతే కరెక్ట్ అడిండి కా లంచ టైమ్ ఇంద ఉడి
లంచి అన్నం క్యారెట్ కూర ఉందిడి
క్యారేటా ఓకే ఇంకాకా మనది వచ్చేసి ఈ వంకాయ టమాటా అంటడి
వంకాయ బాగుంటాయిండి ఎట్లా చేసిరు తీరా ఉండేదా బాగుా బాగున్నాయిడి ఇంకా ఎట్లా ఉండినా బాగానే ఉంటావు ఆ ఎట్లయితే ఫ్రూట్సా బనానా అంటే ఎక్కువ మండి మీకు వాటర్ మిలన్ కూడా బానే ఉంటది బాదం పిస్తా ఆట్లా తాగుతా అంటే ఇంకేం తాగ ఆ చైనా ఈ అవును అవును ఒకసారి అయినా ఎ అవును రస్మలాయి కూడా బాగుంటది ఉమ్ నెక్స్ట్ ఏమో స్వీట్స్ అవున్ నెక్స్ట్ అయినా ఒకసారి రస్ పుల్లై తినాలి ఇక ఉహుం ఒ ఇంకా నీకు ఎక్కువ కస్టమర్లు లేరా అసలు అంతసేపు ఐదు నిమిషాలు అని
ఫ్రెండ్స్ అంగా
హా అందరు లేదండి ఒక ఆమె రాలే ఇక మేము గ్రమే అయినం అయ్యో అ వాళ ఇంట్లో ప్రాబ్లం అయింది రాలేదు ఇన్ ఉ మే నాకూడా అసలు అయ్యల్ ఇయాల రాబోద్ది కాలేదే రెప్ లీవ్ పెట్టుకుందామ అని అడుగుదామ అనుకుంటున్నాం అంతేనా ఉమ్ ఏమంటదో ఇస్తాదో ఇయ్యాదో నీ
అ
ఎందుక మీ ముందుగా ఎమర్జెన్సీ పెట్టుకుంటే అయిపోయే అంటే ఇప్పుడు పెట్టుకుంటే కట్ చేస్తారా అండి ఆ కట్ చేస్తారు మరి ఆ ఎందుకు తీ
వన్ ప్లస్ వన్
ఎత్తు కొచ్చినావ సైలెన్స్ ఎందుకవో ఫైవ్ హండ్రెడ్ వచ్చినా మనకే ఏదైనా యూజ్ అయితది అదే గద వచ్చి ఏం చేసేది ఉండదు వచ్చి కూసునూడే కదా వద్ద నిన్న నైట్ అంటే ఉహూ తీసుకుని ఉమ్ ఉమ్ బాగున్నారా అండి మీ ఫ్రెండ్స్ బాగున్నారా అండి బాగున్నారా అండి బాగున్నారండీ మా ఫ్రెండ్ రోహిణి అని ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటికే ఊక పోతా నేను
వాళ్ళ ఇంటికి పోతారా ఎందుకు కండి వాళ్ళ ఆమె అంత అమె ఏంటి ఐస్కాంతమా అండి
అంతే అండి చిన్నప్పటినుండి అతుక్కొనే ఉంటాం ఉమ్ ఎందుకో అట్లా బెస్ట్ జాన్ జిగిరి అని చెప్పాలా అవు ను
ఆ కే కే
ఉత్త అయితే చేతిని పట్టుకొని పోవచ్చు లేదు మా ఫ్రెండ్ పుట్టినాక కొన్ని రోజులకు నేను పుట్టిన హాస్పిటల్ పరిచయమయిన అప్పుడ ఓ ఏంటి అయితే అది మాది ఆ కావచ్చు అది అమ మీరు అనేది అర్థం కాలే అండి నాకు ఎప్పటిదాకా అయ్యో ఇద్దరు ఇట్ల ఎవరో ఒక్కరు సచ్చిపోతే అది పోదు ఇద్దరం సత్తం ఐస్ అంటాము కదా ఆ మ్యారేజ్ డే ఆ మ్యారేజ్ అయినంకా వాళ్ళ బామ్మర్థి ఎవరైనా ఉంటే చూసి చేసుకుంటా ఇగ దగ్గర పట్ల మ్మ్ మరి
అప్పుడే కదా అయితది
చెప్పలండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు హ్హా
ఇంకా
మీరు అయిపోయేవారు నమ్మకు ఎవరిని నమ్మద్దండి నాకు మనుషుల మీద నమ్మకం ఉండదు కానీ దేవుళ్ళ మీద నమ్మకం ఏ దేవున్ని నమ్ముతావ్ ఆ మ్మ్ అవునా అంటే మీరు తాజ్డే తాజ్దే ఉం టారా కచ్చితంగా గుడికి వెళ్తూ వుండేదాన్ని ఆ నేను ఎక్కువ అసలు సమ్మక్క సారక్క ను నమ్ముతా ఇప్పుడు కొంచెం కొమురవెల్లి కొమురవెల్లి పోయి వచ్చిన కాంచెల్లి మల్లన్న దేవున్ని ఎక్కువ నమ్ముతున్నా మ్మ్ అందుకు మొన్న కొమురవెల్లి ఆ ఆ అక్కచెల్లెల్లు వాళ్ళు అన్న చెల్లెల్లు ఆ అక్క తమ్ముళ్ళు మ్మ్ తండ్రి బిడ్డలు శివుడు ఎల్లమ్మ తండ్రి బిడ్డలు ఆ అక్క చెల్లెల్లు అంటే సమ్మక్క సరే సరే మ్మ్ మ్మ్ ఇగ అక్క తమ్ము ఆ మల్లన్న స్వామి రెండు పెళ్లిళ్ళు చేసుకుంటడు కదా ఆ భారతి కాదు శివుడు కాదు మల్లన్న కొమురవెల్లి మల్లన్న దేవుడు రెండు మ్యారేజు లు శివుడే గాని అంటే అక్కడక్కడ వెలిచిండు కదా వేరే వేరే పేర్లతోని
ఆ ఓకే ఓకే
అంటే ఒక ఆమే మేడారం వాళ్ళమ్మా అని ఉంటది ఇంకొక ఆమె తెలివదు ఇగ నాకు ఇద్దర్ని చేసుకుండు వాళ్లకేం తెలుసు లేదండి ఎప్పుడు పోలె అదే ఎక్కడుంటది ఒకసారి వెళ్ళాలి ఇగా అదే హైదరాబాద్ లా పలక్నామ్ టెంపుల్ అస్సలు ఆ ఉమ్ మార్నింగ్ వె సాయంత్రం వరకు రావచ్చు అను కదా అది పలకనామా ఎర్లీ మార్నింగ్ ఎలాస బస్ అదే ఇ మ కిన్న బా ఎట్టడ డైరక్ట్ తిగుతాం పలక మా బాల తగ ఎప్పులై ఒకసారి ట్రైన్ లో పోవాలి సెవెన్ ఓ క్లాక్ కట్ట పెట్టుకని సెవన్క పలక్నామ అది సర సికినాబాద్ది కాలిగా టెన్ వరకు అడా ఉంటాం ఏవో వచ్చేటప్పుడు అంటావా బస్ ఎక్కాలే ఉమ్ ఆ అక్కడి అవునా అది హ్ అల్ల ఏస్తారా అ అంటే ఏ కోరిక అయినా జరుగుతది
ఏ కోరికైనా
ఆహా అంటే మనం ఏం చెయ్యాలా కోన్స్నా ఓకే అ అబ్బా వెండి పంచుతారా వెండి ఏ పాయలు ఏందీ యా మర్లే ఇంత మంది కని పంచుతారు అల్లా రాకపోతే వస్తాదా ఖచ్చి మా ఏసుకున్నావా ఏంటి ఆ ఓకే నే అంట త ఓకే అండీ